హలో
హలో
హద ఎలా ఎలా ఉన్నారు అండి
నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
నేను కూడా బాగున్నాను అండి ఎలా ఉన్నింది మీకు ఈరోోజు
ఈ రోజు బానేయి గ గడిచింది ఏమంటే ఈ రోజు కొంచెం పని కూడా ఎక్కువ ఉండింది మీది ఎలా ఉండింది
మాకు కూడా బానే రోజులాగే ఉన్నింది నాకి కొంచెం పని ఎక్కువగానే ఉ కొంచెం బిజీగా ఉన్నిన్న అండి ఈ రోోజు
సరే పని అయిపోయిన తర్వాత ఏం చేసారు ఈరోోజు
పని అయిపోయిన తర్వాత క్రికెట్ ఆడతాను లేదంటే సినిమాలు చూస్తాను లేదంటే కొంతసేపట్లా నడుచుకుంటూ వెళ్తాను వాకింగ్ మరి మీరు
ఏ పని అయితే లేకపోతే నేను కూడా పాటలు వినడం గాని లేకుంటే అంటే ఇంట్రెస్ట్ ఉంటే నే పుస్తకాలు గాని చదవడం చేస్తాను
అంటే పాటలు అంటే ఎలాంటి పాటలు వింటాంటారు
పాటలు అంటే కొంచెం మెలోడీ పాటలు గాని అలాంటివి ఎక్కువ వింటాము అ వింటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది
మీరు పాటలు పాడ పాడరానికు వస్తాదా మీకు పాటలు
లేదు పాటలు పాడానికి రాదు వినడం ఒకటే
ఈ
మీరు వింటారా పాటలు
ఉమ్ నేను కూడా పాటలు వింటాను
పాడడానికి వచ్చా
పాడడానికి ఏం రాదు కానీ నేను ఈ ఈ మోటివేషన్ సాంగ్స్ ఉంటాయి కదా
అవును
అట్లాంటివి ఎక్కువగా వింటా అంటాను ప్రయాణం చేస్తన్నప్పుడు అంటే ఎక్స్ ఆ ఏదో మార్నింగ్ అ
తెలుగున ఇంగ్లీష్ న ఎలాంటి పాటలు తెలుగున ఇంగ్లీష్
తెలుగు తెలుగు అండ్ ఎప్పుడన్న కాదు ఈ మన ప్రయాణం చేస్తుంటాం కదా ఇక్కడ నుంచి వేరేచోటుకి బస్సులో కానీ ట్రైన్ లో గాని ఎట్లాంటప్పుడు అలాంటప్పుడు పాట్లు ఇనుకుంటా మూ ఈ సినిమాలు చూసుకుంటూ పోదంటే బా సమయం గడుస్తుంది
అవును ప్రయాణాలంటే కూడా మీకు ఇష్టమా
ఇష్టమే కొత్త కొత్త ప్రదేశాలు చూడము కొత్త కొత్తగా ఆహారాలు తినడము మంచి మంచి రుచులు అక్కడ ఆ కల్చర్ తాటవన్నీ బాగా చేస్తాంట అన్నమాట
రీసెంట్గా ఏదైనా కొత్త ప్రదేశం చూసారా?
అంటే రీసెంట్ గా అంటే పోతానే ఉంటాను వస్తా ఉంటా రీసెంట్ గా నేను చూసాన అంటె హై ద్రబాదు వెళ్ళింటిని పోయిన వారం అక్కడ కొంచెం అంటె ఈ ఈ ఇంది ప్రదేశాలు తిరిగినా కూడా ఉమ్ ఈ మెట్రోపాలిటన్ సిటీసు ఈ ఈ ఇది పొల్యూషన్ సిటీస్ ఇ దీనిల కన్న మనము కొండలు ఆ విలేజస్స్ అక్కడే మనకు స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన వాతావరణం దొరుకుతుంది.
అవును ప్రకృతి మధ్యలో ఉంటే మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.
ఉమ్ అవును ఈ నగర జీవితం కన్నా ఆ ప్రకృతితో ఉండడం వల్ల కొంచెం ఒత్తిడి తగినట్లు అయితుంది ప్రశాంతంగా కూడా ఉంటుంది
అ మీకు ఖాళీ సమయం ఉంటే ఏం చేస్త స్తరా ఆ సమయంలో
ఖాళీ సమయం ఉంటె స్నేహితులు ఉంటె వాళ్ళతో పాటు క్రికెట్ ఆడడానికి వెళతాను లేదంటే సినిమాలు చూస్తాను సినిమాలు చూడటం అంటే ఇష్టం.
రీసెంట్గా ఏదన్నా చూసారా
ఆ రీసెంట్గా అంటే చూస్తాంట కామెడీ ఉమ్ కామెడీ సినిమాలు లేదంటే మన ఇన్స్పిరేషన్ సినిమా ఉంటాయి కదా అట్లాంటి సినిమాలు చూస్తుంటాను ప్రేరణాత్మకంగా ఉండేటివి. మరి మీకేలాంటి సినిమాలంటే ఇష్టం
నాకు కూడా కామెడీ సినిమాలంటే ఇష్టమే
ఉ ఇంకా ఇంగా
ఇంకేం
మా యాక్చ్యువల్ అయితే తేయి గా ఆడపిల్లలు మన కుటుంబ కథ చిత్ పలు ఇట్లాంటివి ఎక్కువ ఇష్టపడతంటారు మన ఫ్యామిలీ సంబంధించి చేసి ఉమ్ సినిమాలు
ఇలాంటివి ఎక్కువ ఇష్టపడుతుంటారు కదా కానీ కామెడీ సినిమా కామెడీ సినిమాలు చూస్ మనసుకి కొంచం ప్రశాంతంగా తేలికగా ఉన్న టనిపిస్తుంది
ఈ మధ్య మీరు ఏ ఏ మూవీ చూస్తారు
అంటే గత వారంలో కొన్ని సినిమాలు చూశాను లైకు ఉ పెదరాయుడు
నరసింహనాయుడు ఇలాంటి సినిమాలు చూశాను ఉ బాగుంటాయి కథ చాలా బాగుంటుది
నేను చూడవచ్చా అలానే బాగుంటుందా
తప్పకుండా చూడండి బావుటాయ్ సినిమాలు ఇలాంటివి వెయ్యి కొత్త సినిమాలు కంపేర్ చేసుకుంటే మనకి ఆ పాత సినిమాలోనే కొంచెం ఉ కంటెంట్ మంచి ఫ్యామిలీ మంచి మోటివేషన్ లాంటివి ఏమైనా లభిస్తాయి ఈ కొత్త సినిమాల్లో అంతా
యాక్షనే ఎక్కువగా ఉంటది అందుకే నేను పాత సినిమాల్లే కొంచెం ఎక్కువగా ఇష్ట పడతాను
ఈ వంటలు కూడా వచ్చా
వంటలు వంటలు అంటే కొంచెం ఆ టీ లేదంటే ఉప్మా లేదంటే కాఫీ ఇలాంటివి చేస్తాను
చెప్పగలరాా మీరు ఉప్మా ఎట్లా ఏదో చేస్తారో
ఉప్మా చేయడం అంటే పెద్ద కష్టమేమి కాదండి జస్టు ఇదీ ఆని ఫస్టూ ఆయిల్ వేసేసి ఆ తర్వాతా ఆ మనా తిరువాత గింజలుంటాయి గదా జీలకర ఆవాలు కొంచం పప్పు దినుసులు వేసేసీ అవి కొంచం దోరగా వేగిన్ తర్వాతా ఉల్లిపాయలేసి అవి కొంచం రె డ్ కలర్ వొచ్చిన్ తర్వాతా మనకీ ఉప్మా రవ్వ ఉంటుంది గదా అంగడిలో తీసుకొచ్చిన్ రవ్వ దాంట్లకి ఒక కప్పు లేకి మూడు కప్పులు వాటర్ ఎసరు మరిగిన తరువాత మీకీ ఎంత ఎన్ని గ్లాసులు ఉప్మా గావల్లో అన్ని గ్లాసులు ఉప్మాకి మూడు గ్లాసులు ఉప్మాగాలనుకో తొమ్మిది గ్లాసుల నీళ్లు మరిగించుకొని
దాంట్లోకి ఉప్మా ఏసుకోవడమే అంతె అదీ కొన్ సేప్ ఉడికిన్ తర్వాత ఆఫ్ చేస్తె ఉప్మా రెడీ అయితుంది అంతె నాకు తెలిసిన ఉప్మా ఇదే నేనైతే ఇలానే చేస్తాను.
అంటె మీరు స్టార్టింగ్ లోనే ఉప్మా రవ ఫ్రై చేసుకొరా ఆయిల్ లోకి
అహ అట్లా ఫ్రై ఏం చేసుకోం డైరెక్ట్ ఇదీ బోయిల్ అయితన్నప్పుడు వాటర్ లకి వేసేస్తాను
అవునా మీ ప్రోసెస్ కొంచెం వేరే
ఆ వంటా చేయడం పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు కానీ ఓసారి ట్రై చేశాను అప్పుడు బానే ఉండింది అల
సరే మీకిష్టమైన ఆహారం ఏది
ఊ నాకిష్టమైన ఆహారం నేనూ ఎక్కువగా ఈ వెజిటెబుల్స్ ని ఇష్టపడతను ఎందుకంటె నేనూ వెజిటేరియన్ ని గావట్టి నేను శహక కాహారిని వా మాంసాహారం తిననన్నమాట అందుకూ ఏవైనా వెజిటేబుల్సే ఇష్టపడత మరి మీరు
టేరియన్ నే కానీ నాకు టిఫెన్ ఐటమ్స్ అంటే ఇష్టం ఎక్కువగా రైస్ ఐటమ్స్
ఊ ఆ నేనూ ఆ మధ్యాహ్నం పూట్లా అన్నం సాంబార్ అన్నం పొప్పు అలాంటి తింటాను ఇంగా ప్రొద్దున పూట్ల దోసే చపాతి ఇడ్లీ ఇలాంటివి ఇంగ ఈవినింగ్ టైమ్స్ లో ఈ పానీ పూరి మసాలా చాట్ ఇలాంటివి స్నాక్స్ లా తింటాను.
అవునా నేను గడ మోర్నింగ్ అంటే టి ఫెన్ ఐటమ్సే తింటానూ ఆఫ్ టర్నూన్ అయితే రోటి దీసుకుంటా ఇంక నైట్ ఇంక నైట్ టైమ్స్ అయితే రైస్ ఐటమ్
ఊ ఈ హెల్తూ
ఈవినింగ్ టైమ్ చాట్ తినడం అంటే ఇష్టమేనా
ఆ ఈవినింగ్ టైమ్స్ లో చాట్ తినడం అంటే ఇష్టమే కానీ ఈవినింగ్ టైమ్స్ లో ఫ్రెండ్ మన స్నేహితులతో కలిసి చాట్ తి గిన ఇంకా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది
అవును వా ఉన్నారు వాళ్ళతో కలిసి బయటికి వెళ్తాను వాళ్ళతో కలిసి తింటే మన కాలేజ్ డేస్ కానీ స్కూల్ డేస్ కాని గుర్తు చేసుకోవచ్చు
ఉమ్ ఖచ్చితంగా గుర్తు తెచ్చుకోవచ్చు మీకు వంటలు ఏవైనా వచ్చా
నాకు వంటలు వచ్చు కొన్ని రైస్ ఐటమ్స్ లైక్ లెమన్ రైస్ పులిహోరా
ఉం మీకు ఇలాంటి స్వీట్లు చేయడం ఇట్లాంటివి రాదా స్వీట్లు ఐస్ క్రీమ్ చేయడం స్వీట్లు చేయడం
లేదు లేదు రాదు
సరే ఒకసారి ఆ లెమన్ రైస్ ఎలా చేస్తారో చెప్తారా
లెమన్ రైస్ అంటే రైస్ ఫస్ట్ రై రైస్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ లోకి ఆనియన్స్
ఉ ఉ
ఆవాలు అన్ని ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అండ్ గ్రౌండ్ గ్రౌండ్ ఉంటే గ్రౌండ్ నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఉ
అదంతా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్ లో లెమన్ యాడ్ లెమన్ యాడ్ చేసి తర్వాత ఇంకా రైస్ ఐటం
అంటే ఇప్పుడు చిత్రాన్నం లెమన్ రైస్ లోకి పసుపు వేస్తారు కదా పసుపు ఉప్పు
పసుపు ఉప్పు
ఆ పసుపు ఓ రోజు మమ్మది పిండి పసుపు పసుపు కంపల్సరీ ఉండాల లేమన్ రైసులకి లేకుంటే కలర్ రాదు అని అందుకు గుర్తుకు కొచ్చే అడిగినా అంతే
అవును యాడ్ చేసుకో యాడ్ చేసుకుంటాము
ఉ ఇంకా
ఇంకా ఏ పాటలు పాడడం రాదు వినడం రా వచ్చు వింటాన్ బాగా
వింటారా ఇంకా భవిష్యత్లో ఏం చేయాలనుకుంటున్నారూ మీరు అంటే ఇట్లా ఉంటుంది కదా ఇట్లా భవిష్యత్తులో ఇట్లా చెయాల ఇట్లా చేయాలని అట్లా
అ ఇప్పటికైతే అన్ని ప్లాన్స్ లేవు భవిష్యత్తు గురించి ఇప్పుడు ప్రెజెంట్ గడుస్తుంది అంతే మీకేమన్నా ఉన్నాయా
ఏం లేదు నా పనిలోనే ఇంకా కొంచెం మంచి స్థాయికి చేరుకోవాలి అలాగే మా కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలి మా ఫ్రెండ్స్ తో ఆనందంగా ఉండాలి బతికిననాళ్ళు ఫ్రెండ్స్ తో బాగా హ్యాపీగా ఇంట్లో వాళ్ళతో హ్యాపీ ప్పేగా ఎంతైనా మనకి ఇంట్లో వాళ్ళ కన్నా మనం ఫ్రెండ్స్ తోనే ఎక్కువ షేర్ చేసుకుంటాం కదా